మా హలో
హలో హలో
హలో ఆ
వినిపిస్తుందా అండి బ్యాక్రౌండ్ ఏదో సౌండ్ వస్తుంది
అవునా
పిల్లల సౌండేదో వస్తుంది
బాగా ఏడుస్తుంది బుజ్జి ఏడుస్తుంది
తమ్మునెత్తుకుని పోయినా
అలాంటి దామె
ఆ ఎత్తుకో ఎత్తుకొని మాట్లాడు ఏ
అది ఖరాబ్ చేస్తారా
ఏం చేస్తున్నావ్ ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు
కొంచెం దూరం వచ్చి మాట్లాడు వాయిస్ ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఏం ఫంక్షన్ పోయినా మన్న
మొన్నా హౌస్ ఓపెనింగ్కి
తమ్ముడు వాళ్ళొచ్చిరా
ఉ వొచ్చిరూ
చదువుకుంటరా ఎట్లా ఇంటికాని ఉంటురా
తమ్ముడులా చిన్న తమ్ముడేమో గోల్డ్ షాప్ లా చేస్తుండు
ఆ
డ వరికతు చిన్న పోతుంది ఇంటికాడమ్మని చూసుకుంటూ వేరుశనగ చూస
ఆహా
అ ఉ మబ
ఆ వర ఎక్కువని పడుతు
బొమ్మలు పెట్టాలాంటా ఆ బొమ్మలు బంద్ చేసిందా
మరి పెట్టపోయిరు టీవీ అలవాటు అయ్యిందా ఆ
కొచ్చినంక నా
ఆహా మాకు ఫోన్ అలవాటు ఫోన్ దొరికితే చాలు పటు కూంటదిగా అంటది ఇక తిన్నవా వంటైందా
దైంది వంట పొద్దుగా టిఫిన్ చేసిన అ
ఆ
అన్న వెళ్ళడానికి వచ్చిడు
ఆహా
ఉ టాస్కేమొచ్చింది
ఆ
దైమచ్చి
ఆ
టాస్క్ ఏమొచ్చిందే
మాట్లాడద్ల్ అలా ఇలా
ఇచ్చినా
మాట్లాడద్దు అసలు
చెప్పచ్చు
అయితే ఈ పీడిమేనా మళ్ళీ ఏన్న అడిగినావా స హీడ్ గురించి
అడగలే నేను నువ్వు సప్పు చేయవైతికి వచ్చి మరి
ఏడా పదిహేను వేలు కట్టిన ఒక దగ్గర దగ్గర వస్తది అయితే మొత్తం అంటే ఇప్పుడు ఉండను అని వెళ్ళిపోయే టోలు ఉంటారుగ
మే కాదు మేడం
మేము హైదరాబాద్ నుంచి కదిలేటట్టే లేదు హైదరాబాద్ నుంచి కదిలేటట్టే లేదు దూరం పోయేటట్టటు లేదు అంటే వేరే దగ్గర పోయటట్టే లేదు
అ
ఇక మా ఆయన డ్యూటీ అయినా ఇక మా అత్త్యమ పెరాల్సిస్ వచ్చే ఆ నేను ఏమో చిన్న అన్నామంటే ఆయనకి ఏం తెలవదురా నే నేను చదువుకున్న దాని కా నేను ఒక మాట ఏం మాట్లాడాలో ఏదో తెలుసు గానీ ఇక ఆయన అంత మోటు కొంచం అంటే మాట్లాడతలే గాని
ఆ
ఈ స్టడీ పరంగా మాట్లాడడం తెలవదు
చదువలేడా ఎంత చదివిండు
టెన్త్ ఇంటర్ ఇలా చదుకని టైమ్ లో ఇంటర్ అప్పుడు వాళ్ళ డాడి చనిపోయిండు
ఇప్పుడు ఏం చేసి
మార్కెటింగ్ ఇంగ ఇంటర్ బేస్ మీద జాబ్ చేసుకుంటే ఇ డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసిండు
అ
కాలేజీ పోలేదు ఆ ఇంటర్ సర్టిఫికెట్స్ కూడ లేవు ఆ కాలేజీలో వాడు డబ్బులు గడితే ఈ స్థాంట ఇ ఇద ఇద
ఆ మరి ఎట్ల ఇప్పుడు ఇంటికన్నె వుంటుంద పోట్లేద
పోట్లేదు మొ నిన్న కూడ అడిగినం పదిహేను వేలు తీసుకుంట్ర వాడు రొండు సంవత్సరాలకి ఇక్కడ దగ్గర్లో కాలేజెస్ లేవు
ఆ
దగ్గర్ల కాలేజెస్ లెవ్వు మళ్ళా పొయ్యి ఇప్పుడు నేనిద్దరు పిల్లల్నీ జూసుకుంట మళ్ళా వాళ్ళమ్మకన్నం పెట్టుకుంటా నేనావెన్జూస్కోవాల్నంటే ఏం జూస్కుంటా?
మరీ ఇప్పుడాళ్ళమ్మన్నువ్వ్ మీ అత్తన్నువ్వే జూస్కుంటున్నవా?
ఇప్పుడు ప్రజెంట్ వాళ్ముగ్గురు ఉంటుర్రు నేన్మామ్మోళ్ళింటికాడుంటున్నలే గానీ పోయినంక నేనేరా చూడాల్సింది.
ఆ
ఆ కొటుంబు గర్పియ్యాలే ఆ సానానికి నీళ్ళు బెట్టాలే అన్నీ నీళ్ళు పెట్టేదేవుండదు వేన్నీళ్ళు జేసి పెట్టాలె ట్యాప్సుంటయిలే గానీ లోపట.
నడవద్
నడుస్తదీ వాష్రూమ్కి వోత్ త్తది ఇగ ఎడం చేతోటేంపన్జేస్తరో కుడి చెయ్యే పడిపోయింది. ఊహు భోన్చెయ్యవాంటున్నడు స్సలేం పనికి రాకుంటా కొద్దిగ లేస్తున్నాడంత్ జుట్టెయ్యాలే
ఆ అర్థంగాలే
ఆడిబిడ్డోళ్ళింటి కాన్నే ఉంచురంటున్న
ఇంటికాడుంచనా? ఊ కనీసం వామ్మో ఆడ మాకొచ్చే జీతాలకీ పనావన్బెట్టి ఇగా
వచ్చిండా మర్నీకాడికి అన్నయ్య?
ఆ రోజొస్తడు దగ్గరనే ఆయన్ది ఫోర్తు ఫ్లోరు మేం ఫిఫ్త్ ఫ్లోరుండేది. ఒక్క ఫ్లోరు ఆ ఒక్కటే కని నిన్బోను ఇగా పోతే నాకిగ చికాక్చికాక్బుడతదీ ఆ ఇల్లంత గబ్బు గబ్బు ఇగంత చేయబుద్దయితది నేనేం వట్టుకునేది గాదు ముట్టుకునేది గాదు. ఇంగ జేసినంక మామ మొత్కుంటదిగ ఉమ్ అట్ల
ఉ అన్నందిన్నవా మరి?
తిన్లే ఇంకా ఆ టిఫిన్ జేశ్ టిఫిన్ జేశ్న టిఫిన్జేశ్నా ఇగ గిన్నెలుంటే రొండు ఇంగమ్మక్కొంచెం జ్వరమొచ్చింది సెలవిస్తార ఇంగ ఆ గుడిక్వొయొచ్చిందంట ఫోనెవళ్జేశిర్రు? చెల్లె ఫోన్ జేస్తె మాట్లాడ్న. హూ ఇంతో తిన్నా కిందనే
తె హి హి
ఇంకా తిన్నవా ఎన్ కూర చేష్ణవ్
మచ్చికనేష్ అదే ఉంది టమాక్షర్ ఉంటే
ఆ
నిన్న కాద్ ఇప్పుడు
నీ వాయిస్ క్లారిటీ ఉండదు క్లారిటీ లేద్ ఎన్యూ రీ సౌండ్ ఒస్తుందా ఇల్లు
వాళ్ళంట్రూ అంటున్న
అ
వల్లా డున్ట్రు
అన్నావాళ్ళ
దే య
అన్న బెంగళూరులో ఉంటడు ఒదినేమో ఆళ్ ఇంటికాడుంటది
ందా
అన్నయ్ బెంగళూరులో ఉండు అన్ ఒదినేమో ఆళ్ళింట్
అఒదిన అదే
అ గాల్ ఉండేది ఆమెనెప్పుడ్ ఒచ్చినచ్చడం వల్ల ఆ పీరియడ్ తోటే ఉంటుంద్ ఇంగ్ ఏముంటదమ్మా
నా మరింటికి
ఆ
వారాన్ కోసారోస్తడా
ఆ మూడు వారాలక్ ఒకసారి రెండు వారాలక్ ఒకసారి
బీమగుబ వోచ్చు గడ్ క్
తిసా బోడంట
మా
సో ఎక్స్పెన్సీవ్ అంటుండు ఇట్ సో ఎక్స్పెన్సివ్ అన్ అంటుండ్ ఇంగ్ మనం ఏం చేస్తాం దానికి
అహ బై భరన్నా
మొన్నటి మొన్నటి ఉ
ఉహు
అమ్మా ఇల్లె ఏష్ణా అల్ల ఎయ్యలె ఆ అనేద్ ఆయనే ఎక్స్పెన్సివ్ అని అనేద్ ఆయనే ఇగ నేనే జాబ్ చేంజ్చెత్తా అన్ అన్నడు ఏమో నీ ఇష్టం అన్ చెప్పేశన్న ఇగ నాల్ రోజ్ జేశ్ ఒస్తడేమో మరి రిజనేషన్ బెట్నా అన్నద్ ఒక మాట ఒక మాటేమో ఆగుతున్నా చూస్తన్నా అంటుండు
అహ
ఉ ఇగ నీ ఇష్టం అన్ చెప్పింది
అవు
ఇంకేం చేయలేమని
దిమిక లేల్లోచ్చు గ మీ వదిన
ఉండదంట
అయితే.
ఆషాడం అనే మా అన్నయ్య పెళ్లి తెల్లారి పోయింది.
ఆహ.
ఇండియా నుంచి ఆషాడం ఆమె పోయి వారం దాటింది.
మీ నిన్ననే బాయ్ కొత్త కోడాలంత పొదుగా దబ్బిడమయింది న మీక మేముదనా.
ఈడ ఉంటె ఇక పిల్లతల్లి లెట్ ఉంటది ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటదిక. అడిగిపోతే ఏది ఉండదు ఆళ్ళ అమ్మ చేసి పెడితే తింటది.
మర అంతే గ ఎవళపోయిన అంతే గాని మనం కూడా అంతేగా. బాగునమేనా. కొద్దిగేసుకోరాదు అన్నాం.